హలో అశ్రిత
ఆ
ఆ ఏం జేస్తున్నావే
ఏం చేయట్లేదు వేస్తున్నా
నేనా జాబ్ ట్రయల్స్ లో ఉన్నానే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను ముగ్గు
నేను అదే అప్లై చేసినా గానీ మేలో ఉందన్నారు ఎగ్జామ్
ఆహా ఏం ఎగ్జామ్ ఇంతకీ అది దేనికి రిలేటడ్
రైల్వేది ఆర్ఆర్ బి
ఆహా నేను గ్రూప్స్ కే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను
ఉహు
ఎవరి దగ్గరన రిఫరెన్స్ తీసుకున్నా మరి
అంటే తెలుసుతన్న చెప్తారు అప్లై చేయి అదని ఇదని ఒక బుక్ ఉంటదంట ఇగ తీకోనే ప్రిరేల్ అయితే ఉ బానే ఉంటదంట
నాకు మా పాలిటి మేడం చెప్పింది గ్రూప్స్ గురించి ఇలాగని ఆవిడే ఆల్రెడీ ప్రిలిమ్ మ్స్ మెయిన్స్ క్లియర్ చేసిందిలే ఆవిడ దగ్గర కోచింగ్ వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా అలా ట్రై చేద్దాం గ్రూప్ అనుకున్నాను రీసెంట్ గానే అ డిగ్రీ అయింది ప్రెషర్ క్వాలిఫికేషన్ మీద ఏం జాబ్స్ ఉండవుకాదే అందుకే ఇంకా చేద్దాం అనుకుంటున్నా
హ
ఇంకెంటైతే ఏం చేస్తున్నావు
ఏం చేయర్లేదు చెప్పు
ఆ మీ ఏరియాలో ఏమేమి మంచి ప్లేసులు ఉంటాయి కదా డెవోషనల్ టూర్లు అవి తిరగడానినికి
మా ఏర్యలోన ఏముంట ఏముండు
న స్పెషల్ సీన్ బిర్యానీ మీ ఊర్లో గుళ్ళు కట్టాయింది ఏంట
మా ఊర్లో ఉన్నాయి రెండు అలా కూడాడు ఉంటాయి
ఆహా
ఎ
ఇంకేంటయితే మామలుగానే గుళ్ళ గురించి అయితే తెలుసుకుందాంమని వీరైతే మీ ఊరు వచ్చినప్పుడు టెంపుల్స్ కి గట్టటి వెళ్దాం అని అనమాట
హ పోదాం లే
ఉ మీకంటే
అేంట అద
మీ ఫ్రెండ్స్ ఎవరంట టచ్ లో ఉన్నారా
హ
మరి వాళ్ళదేమన్నా టూర్ ప్లాన్ చేయొచ్చు కదా
ఇంట్లో ఇంకేం లేదు
స ఇంకేంటి అయితే చెప్పాలి చాలా రోజుల తర్వాత కాల్ చేసాను ఏం చేతున్నామని
నేనుత ఎప్పుడు కాలి ఏను ఉంటే చేయడానికి ఉంటవి
అ మరి ఏదనా గవర్నమెంట్ జాబ్ వచ్చేలో ప్రైవేట్ జాబ్కి ఏమన్నా ట్రై చేయొచ్చు కదే డిప్లమా చది
ట్రై చేస్తున్నా దొరకాలిగా
ఏదో టాపిక్ గురించి మాట్లాడే బావు
ఏన్ తవగ మాత్రలాడాలి
ఏదో ఒక్ టాపిక్ త్రీ మినిట్స్ మాట్లాడే
మరి వీళ్ళు వీళ్ళ ఏం ట్రై చేస్తున్నారు బాస వీళ్ళు
వాళ్ళ నేను కాల్ చేశాను కాని వాళ్ళకి ఏం జాబ్స్ దొరకట్లేదుంటే వాళ్ళ కూడా ట్రై చేస్తున్నారంట రూమ్ లోనే ఉన్నాం ఖాళీగా ఏమని చూడాలి అంటున్నారు మరి అమ్మని కూడా అదే అంటుంద లేదదు ఏం కుదరప్పక హైదరాబాద్ అక్కడి నుంచి ఇంటికెళ్ళిపోతాను అని అంటు మరి
హ
మాంజాలు కూడా ఖాళీగానే ఉన్నారంట ఏమైనా ఉంటే రెఫర్ చేయమంటున్నారు నన్నే నా ఒకే దొరక ననలా ఉంట హ
ఎలా మరి వరే ఏమని ట్రై చేసి చూడం అన్న ఇంకా
అదే నేను ట్రై చేయయండి అని చెప్తున్నాను అభి అన్న కూడా వాళ ఆ కంపెనీలో స్ట్రేస్ ఎక్కువైపోతుంది మారిపోత ఏవనా రిఫర్ చేయి తెల్ సోన్ ల్ కాంట్రాక్ట్ ఎవరయి ఈ అన్ అంట్ నాడ్ డఅన్నయ
హుహు
ఉమ్ ఇంగ ఈ జాబ్ ఇష్యూ పెద్దె ఏ గొడవ అయిపెందే బాబు డైలీ ఏదో ఒకటి వత్ త్యదో
ఆమెగా ఇపు ఇప్పుడు ఉన్న కంపెనీ కూడా డే బై డే అంట్ రు
హుమ్ ఏనమ్ మంచిదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎతుక్కుంటే బాఉంటది
హ్మ్ అదే గ
హుమ్ అలా చేసుకుంటూ గౌర్ మెంట్ ఎగ్జామ్స్ కి ప్రిప్రిపేరయితే చలే లైఫ్ సెట్ ఇంకా
గౌర్ న్ మెంటు దైన ట్రై జేశ్ నంత మాత్రనా అ రాసినంత మాత్రనా
అది కూడా నిజమే లే అది టైం పట్టిది అందులో రిజర్ వేష్ టెన్ లో క్యాష్ లు ఐ ఎప్
హుమ్ అయన్నీ ఇటు అటు స్ ఫీ అద్ చేసి ఇద్ చేసి అప్ డుటికి మనకి ఇస్తడు వాడు మనం రాసిన్ దాన్ బట్ టీ పు రైతే ఒక్కర్ క్వాలిఫికేషన్ అన్ని బేస్ చేసుకొని
అవ్ నండి బుడ కడ కరక్టే లే
ద
కానీ లేట్ అవుతది అని లోపు దాన్ ట్రై చేసే లోపు చిన్న చిన్న ఏమన్ ట్రై చేసుకుంటే బాఉంటర్ అందాక అంట్ నాన్ నేన్ అద్ దొరికేలాగా హుమ్
ఇకన్ నే ఏదో ట్రై జేయ్ లిగా హ్మ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటావ ఆ ఏమీ దొరకవు
హ్మ్ అదేపో కష్టమైన ట్రై చెయ్యాలి
హుమ్మ్
ఇంకెన్ టయితే ఎగ్ జామ్స్ అయిపెన్ నీయా
ఆ ఫూ మళ్ళా పోవాలా మళ్ళీ స్టార్ట్ అయితాయి నా తెలిసి మేలో ఉంటాయి అనుకుంటి ఈసారి
హ్మ్ కా హయర్ స్టడీస్ ఏం చెయలని ప్యన్ లేదా
అదేం లేదు చే అంత ఇంట్లో ఉంటే చేయ్యొచ్చు ఇంట్ల ఏ లేదన్నప్పుడు ఇంక మనం ఏం జేష్ నా వేసస్టు
అవునువును అంతేలే అది కూడా కరెక్టే
అరేగా మనం ఎంత ఫోస్ చేసిన అనుచ్చి ఏం రావు
అంతే ఏదన్ డెస్ట్ నీ లో ఉంటేం జరుగుతది
ఉహ్ ఇగ అందులో తమ్ముడు కూడా ఉన్నాడుగ సో ఇగ అట్లాంటి ఇ వాడి కోసమైనా ఇగ ఉండాలా నేన్ చదవపోయినా వాడైన్ జదుకుంటే కొంచమ్ హ్మ్ అది గానిది ఫ్యూచర్ అనేద్ అమ్మాయిల్ కున్నా లేక్ పోయినా అబ్బాయిల కుంటదిగ
నిజమే అది కూడా కరెక్టే అబ్బాయి ఇలాగా వాళ్ళ కట్ ఫ్యామిలీని పోషించేది
ఉమ్ అవును
అళ్ళు బా కస్ట్ పడి చదువుకోవాల అమ్మాయిల్ దేముందులోగని కానీ ఇప్ డు అళ్ళు ఇళ్ళు ఈక్ వాలేలే ఇద్దరు జాబ్ ల్ చాత్ న్నారు ఇద్దర్ ప్రత్ దాంట్లో ఈక్వల్ గా ఉట్ నారుగా సబ్ ఫ్యామిలీకి సపోర్టివ్ గూడా గూడా ఉంట్ న్నారు
ఉ కానీ ఎంత ఈక్వల్ గా ఉన్నా అమ్మాయిలకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇగ కఅబ్బాయిలే కాబట్టి చూసుకునేది
హు అది కూడా కరక్ట్ లే మరీ ప్రతి సిచువేషన్ మనం హ్యాండిల్ చేయాలంట అవదు కదా కొన్నింటిల్లో వాళ్ళ హెల్ప్ కావాలి వాళ్ళ హెల్ప్ లేనిదే మనం ముందు కూడా ఎల్లని ఒక సిచ్యువేషన్
హు అదేకాగ అంతే